హలో
హలో
వచ్చింది వినడమే ఎం చేస్తున్నావు
ఏంలే ఆ
ఏ పనాయిందా
ఎట్లుంది గిన్నాలు దోముతున్న
ఏం చేస్త సర్ అమ్గాడోళ్ళు
ఆడుకుంటారు
ఊ పిన్నోళ్ళు పోతారటన మరి రేపు దినాలకి
ఏమో మరి తెలీవదు మళ్ళీ ఎల్లుండి విశమ ఇది చెవులు కుట్టించారటగా
చౌవులు కుట్టిచ్చారా ఎవరన్నారు
తెలుసు నా పిన్నికీ ఎం అన్నపుడే ఊ చేస్తా చేసిండు
ఆ
అన్నడట ఏట్లా చవులు కుట్టిస్తారు సండే రోజు అని అన్నాదట
ఆ మండేకి ఎన్ని రోజులు అయితుంది మరి పదమూడా
తెలవదు
ఏం కురోండినవే హ
ఏముండలే ఐపోంది పొద్దున్నే ఇప్పుడేం వండలే ఇంకా
ఏం వండుతావు మరి ఇంకా
బరాల ఇన్నాయితే
వచ్చిందా గౌతమీఅక్క హైదరాబాద్
రాలే
మ్మ్ ఇగ నువ్వు శనివారంతే దిన అలగ బో మొత్తమేమో నేను రాలే లేకుంటే నీ దగ్గరకి మొన్ననే వచ్చేటోళ్ళం నేను కన్నయ్య
ఓహో
ప్రేమన్నడుగా బుధవారం పోండి గురు శుక్రశని మూడు రోజులు ఉండండి ఆదివారం నేను వచ్చి తీసుకొస్తా అని అన్నాడు
ఆహా
అయితే ఇక అక్క శనివారం తినాలకు పోయిద్దంటే అయితే వచ్చే వారం పోదులే అని అన్నాడు ఇగా
వో మళ్ళీ మండే
మ్మ్
మొండెం
పొద్దున దోసక టమాట్ వండినా గాని కొంచమే ఉంది అది కూడా వుండాలి ఇప్పుడు ఎందుకో నాకు అసలు స్మెల్ తెలవట్లేదు అక్క జలిబయి
మ్మ్ చెప్ నంటారు జాలు బై
అసలు మూడు రోజుల నుంచి జింద తలస్మత్త వాడుతున్నా జెండుబం వాడుతున్నా ఆవిరి పట్టిన టాబ్లెట్ తెచ్చుకొని ఆ ట్యాబ్లెట్ మింగుతున్నా అన్నీ చేస్తున్నా అయినా దగ్గలే ఇ గొంతే చేంజ్ అయితంది
సనా మరి
ఆ
చ్చకోపోయిన
ఇక వెళ్ళాలి ఇక రేపు హాలిడేక ప్రభుకి ఇక లాభలే తగ్గిద్ది తగ్గిద్ అనుకుంటుంటే తగ్గట్లేక రేపు వెళ్ళి చూయిించుకుంటా సబక్ అయితే అసలు భలే ఫన్నీగా మాట్లాడుతుందిగా హలో నార్మల్గా కాల్ చేస్ కాదే మాట్లా అంతకు ముందు ఇక సార్ తో పర్సనల్ మెసేజ్లు చేయొద్దుంటంటే చేస్తుంటే సార్ బ్లాక్ లో పెట్టిండరా గ్రూప్ తీసేసిండు ఇక వాళ్ళ సిస్టర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నార్మల్ కాల్ చేసి చెప్పింది అయితే రేపు బిర్యానీ లేదుా అక్కంటే రండి రా నువ్వు మీ అక్క రండి పెడతా అని అంటుంది
మ్మ్
అక్క కంటా ముగ్గురే ఫ్రెండ్స్ అంట సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇద్దరు ఉన్నారంట ఇంటర్లో అంట నువ్వంట
మకట ఎకుండ
అదే నాకు ముగ్గురే ఫ్రెండ్స్ రా మీ అక్క ఒకతే ఇంకిద్దరేమో మా ఊరు ఇక్కడే ఉంట అంటారు అని అంటుంది మా చెల్లనే అందరు నేసుకొని వత్తది బొచ్చడి మందిని తీసుకొని వత్తది అని అంటుంది రేప్ రేపు కుదరదని ఈ రోజే మాట్లాడుతున్నార కావాల్సన అనేది అయితేరే మెంబర్ సేవ్ చేస్ ఒక్క అప్పుడప్పుడు కాల్ చేయాలంటే చేస్తుంటాలేరా అనిన్నది ఆ
నేనే ఐడెంటిఫై చేసాను సవాని అయితే ఆ మో
మ్మ్ మ్మ్ ఎక్కువ ఫ్రెండ్స్ సబక్కకి అందుకే ఎక్కువ ఫ్రెండ్స్ లేరంటగా నీతోనే ఎక్కువ క్లోజ్ ఉండేదంటగా అదే చెప్తుంది ఇంటర్ లో మధు ఆ
ఉంతో నాతోట ఉంటదామే
అద ఇ లో మాది సిక్స్త్ నుంచి మాకు టెన్త్ వరకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఒక్కరే నాక అంటూ ఎవ్వరు లేరు అనిన్నది
అ
ఇక అంతకు ముందేమో అక్క నేను అక్క వాళ్ళ ఫెస్టివల్స్ గురించి అంటే ఇక వాళ్ళు ఏ ఫెస్టివల్ ఎట్లా జరుపుకుంటారో అవి మాట్లాడుకున్నా మొన్ననేమో యూట్యూబర్ వైశం ప్రేమిక ఆమ గురించి మాట్లాడునాం ఈ రోజు మారెమో అక్క వాళ్ళ ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్ ఎన్ని రోజులు జరుపుతారు ఏమేం తరువాత వాటికి అవన్నీ మాట్లాడి చె పిల్లి
ఆ
ఇక వాళ్ళ అందులో వాళ్ళ పేర్లు అవన్నీ ఇక బక్రీదు ఆ మెన్ ఉది ఇలా ఇలాది ఉంటారు చూడు దాని గురించి మొహరం గురించి ఇక రంజాన్ గురించి అన్ని చెప్పింది
మరి ఇప్పుడు సార్ మా మాట్లాడితే అన్నాడు కద మరి సార్ చేయపోయినా
ఏ అడ ఆయురం సార్ మాట్లాడతానని ఎంత మంది ఉంటారు కలవట్లే ఫోను
ఇక నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకంటుంది తొందర అయిపోయి చేయండి అ
మొన్న రెండు రోజులు కాదు మొన్న టూ డేస్ పెట్టింద వరుసగా టూ డేస్ కాల్ మాట్లాడతా ఫ్రీ ఉన్నారా అని ఆ సార్ మెసేజ్ పెట్టడమే నేను ఎంమట రిటర్న్ చే చేసినా కలవలే
ఇప్పుడు ఎన్ని సెకండ్స్
ఆ కట్ చేసేవా కాల్
మాట వస్తుందిక వినపడట్లే
ఆ
చూడు కట్జయిగా ఎన్న ఎన్న
సెవెన్ అయింది సెవెన్ కాస్ సెవెన్ మనిట్స్ే
అ మేము గిన్నెలు తోమ్ముకుంటున్నా
ఆహా ఏం కాదలే మాటలాడు చిన్ని ని యాడ్ చేసినవా
గ్రాడ్యుయేషన్ గాని మరి ఇంక వర్క్ వస్తున్నారు అట్లేద మకి
అది ఫస్ట్ నుంచి ఇప్పుడు కొత్తది యాడ్ చేస్త ఫస్ట్ మనం ఫస్ట్ పారగ్రాఫ్ చదివినం చూడు అది వస్తదా డైరెక్ట్ ఇది వస్తుందా
అయితేస అది అయిపోయింది ఇక అసలు అది ఉండదిక
ఆ ఇదే వస్తదా
ఇప్పుడు అయిపోయింది కదా ఇక ఇది కూడా అయిపోదు
ఏంటి మావయ్యదా ఉంటం కద హలో
బా
మావయ కొంటన్నందే తొందర గా వచ్చిండు మావయ్య
మా ఆరింటి కళ్ళ
ఏంది సైలెంట్గా ఉన్నారు ఏంది
తింతారు పునుగులు తెస్తే
ఓహో అందుకె సైలెంట్ అయ్యిరా పురుగులు తింటారా ఏమి వాళ్ళకి పురుగులు అంటే ఇష్టామా బాగా ఎప్పుడు పురుగులే దెత్తాడు బావయ్య
అయే దింట్రు
ఐటమ్స్ చేంజ్ చేయరా ఇగ
ఇంకేం తింట్రు బజ్జీలు తింట్రు
ఆ డ బజ్జీలు గ్యారల్ అయి వద్దా
ఆయన్ని దరుకుతనే ఈడ
దొరకరాదు
ఉందా
ఏ డు ఉన్న ఏ రంగారెడ్డి ఆర్ మాకెజుడు అక్కడ చేస్తా కదక్క అప్పుడు నేను ప్రభ వచ్చినప్పుడు ఆడ మార్కెట్ కాడ చేస్రూ
ఎప్పుడుొచ్చినావ్ నువ్వు
సాలిద్ మావయ్యచ్చునప్పుడు మమ్మల్ని తీసుకొని వచ్చుండు
ఇంగ ఆ ఒక్క రోజు చేస్తే ఇక ఇప్పటిదాక చేస్తేనే ఉంటరాా
హూ
కొన్ని ఉంటేయి కొని పోతాయి ఎన్ని సంవత్సరాలు అయితాంది వచ్చి
హూ ఒక పునుగులు ఒకటే ఉంటయా మీ సైడ్ ఇగ
డేమో ఏం ఏమేం ఉంటాయో ఆడ ఏయి ఉంటే అది దెత్తాడు
ఓ ఇంటికి పోయి చూపించుకుందామ అని చూస్తాం అసలు శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ కాడి పోతేనే తగ్గింది నాకి ఏదైనా
మరి పోకపోయిన
పంపిస్తా అంటుండు కానీ మళ్ళ ట్రైన్ లో ఒక్కదాన్ని న ఎట్లా పడ్ ట్కొని ఎవరిరు కటి నుంచి వచ్చి ళ్ళు లేరుగా
ఎందుకు ఆయన రావొద్ద
అయినా ఇప్పుడు వల స్ సార్ రంజాన్ కదా షాపింగ్ అటు ఇటు వెళ్తురు ఇగ రేపయితే అయిపోయిద్ది
మరి అయిపోయినాక పోయి రావచ్చు ఏమైద్ది సోమవారం పోయినా డైరెక్ట్ బైరాలో చూపించుకొని రావచ్చుగా వో
ఉహుమ్ అదే చూసి పోవాలి ఇది ఒకా రవ్వ జూపిచ్చు కోవాలి ఇడా త చింత చెట్ల సైడ్ బాగా జుత్త కట్టారున్న కృష్ణవేని పింది అన్నది అటు పోతే వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ చూపించుకుంటా తగ్గపోతే ఇంటికి పోతారు ఓ సరేలే ఉందిగా కట్ చేయి కాలు
నువ్వే కట్ చేయి
వో